చెప్పండి
బావున్నారా
ఆ మీరు బాగున్నారా
ఆ బాగున్నామ్ ఏం చేస్తాన్రూ
మా బాబుక్ అన్నం తినిపిస్తున్నా మీరేం చేస్ తిన్నారా
ఏం లేదు మా పాపనీ ఎత్తుకొని ఉన్నా
తిన్నారా మీ పిల్లలు
ఆహ్ మా పెద్ద పాప తిన్నది పడుకున్నది చిన్న పాప నాతోనే ఉన్నది
మాది టమాట కర్రీ
ఆహా మీ బాబుకి
మా బాబుకి
ఆ సౌండ్ ఎందుకోచ్చి